హలో
ఆ అనిపిస్తుందా హే మీస్
ఏ ఎ రూపా అడుకు ఎంతా విష్ణనదు
అవునా
ఏేం చేస్తున్నా
ఏ కాాలిష్ట
ఆ
చాలుచ్చ తజ భ కర ప
నా
అదే ఉ మేడం సిం పట్కోడండం అదిే ఎత్కి ప్రిపేర్ అదమంటా స్లీీన్ రైస్ సరే రెండు రెంెల్లా బొక్కులు వసి
అవును
రండు నెలలు మళ్ళా కాలేజీకిి పోయా బుక్కులు తీివ్వాలంటే చెస్తాం ఏషవంట ఫైర్ అటెండెన్స్ మెయింటైన్ చేసుకుని ఎంత వరకు పో దాని తర్వాత
ఉ వంత ఆ
నిన్ని కూకే ఒక హెయిర్ స్టైల్ ఇస్త ఎయ్యి ఒక హెయిర్ స్టైల్ ఏయ్య అని చెప్తున్నా ఎవుడు ఆ
ఏ మ లే అ
ఆ అ్యనే లేదు మనం అసలు అసలు మనకి ఏ టైం ఉందని పోడం రా రాడమ చర్పడి అదే అదే ఇరోజ యశ ూష్ణ నేను ఆ వచ్చింది అంటే మంచిగానే వచ్చింది నాకు నేను వేసుకున్నాను కాబట్టి అంత పర్ఫెక్ట్గా రాలే కొంచెం అటు ఇటుగా వచ్చింది ఓే వేసుకోగలుగుతా అట్లా వచ్చింది
హా
నీట్గా రాలే అన్నమాట కొంచం తడి తడి ఉన్నప్పుడే వయ్యాలి అట్లయితేము నీట్గా వస్తే లేకపోతే నా గడ్డి జుట్టుకి
లేస్ సరి
తమ్లే వస్తుస్తది అలా అట్లా కాగుంది మంచి మంచి ఎక్కువ వాల్యూమ్ కనిపిస్తుంది ఆ హెయిర్ స్టైల్ కి జుట్టు లేకపోతే నా జుట్టు ట్రై కావడం వల్ల అట్లా అనిపిస్తుందో తెలియదు కాగాని ఇట్లా ఎక్కువ వాల్యూమ్ ఉంది ఉన్నట్టు ఉంది అచ్చికుంద హసన్ ట్రై చేసిన హ ఊక రీల్ చూస్తా అండి త్రీ పిక్సెర్స్ే వస్తానే ఫోంటారు కమెంట్ ప లింక్ అ రమేష్ ఫ్లిప్కార్ట్ మంత మంత్రా ఆ జీవ అయితే ఫుల్ చ వాళ్ళకే మంచిగా వస్తాయి ఏ మన లక్క తెలిసారి కొన్ని కొన్ని మంచి వస్తాయి ఇక మంచి రానివి ఇక మనం ఏం చెయ్యలేమి కాదు ఆబ్యూడు ఏందో మరి ఒక్కొక్కసారి బానే వస్తాయి అన్నిీ
కాదు రీల్స్లలా నిలింక్ పెడత చెారు కదా ఆ లింక్ ఓపెన్ చేస్తే అవి ఏం రావు అసలు
అవునా ఏమ నేనే ఏం చెయలేదు కమెంట్ ఏం చేయాలి నేను వేటికి కమెంట్లు పెడతా అంటే అదే ఎట్లా పీడిఎఫ్ అదే అట్లా అంటారు కదా ఆప్టిట్యూడ్ వి నాార్ మల్గా ఏవ ఏమైనా ప్లేస్మెంట్వి ఏంటాయి కదా ఇంత చెప్పని వాటికి పెట్టే దాన్ని మళ్ళా దాకి ఢిలీ చేస్తా వాళ్ళు ఎందుకని వాళ్ళు మళ్ళ ర ఏమ
హ
అంటారు కద వసంది అయితే నేను క్లాత్స్ చయూసిన మస్తు ఉన్నాయి అన్నీ మంచి మంచి ఉన్నాయి ఆహా అదే ఆమెతోను గుప్పచ్చినాయిడు నేను ఒకటి మన క్లాస్ అమ్మకి ఇచ్చి అట్లా కుర్పచ్చుపోవచ్చు చ్చు కదా అనేసి అనుకున్నా ఒకవేళ క్లాత్ ఆర్డర్ చేస్తే ఒక మోడల్ చూసిన నేను ఇన్స్టాగ్రామ్ లెహంగా వచ్చి పైన పెప్ల టాప్ వస్తుంది అంటే డిజైనర్దిి బ్లౌజ్ పీస్ తీసుకొని పెప్లం టాప్ డిజైన్ చేయిచ్చు చ్చదా కిన్నలే లహెంగా లహెంగాకి ఒక పెద్ద లేస్ అటాచ్ ఒక టూ త్రీ లేసెస్ పెద్ద బోార్డర్ లాగా అటాచ్ చేయ ఇ పెడతే బాగాంటదు పార్టీ వరయితే మంచించిగా అ బాగుంటది ఆ స్హంగా మళ్ళా లంగని ఇలాగా యూజ్ చేసుకోవచ్చు మనం ఇట్లా పప్లం టాప్ వేసుకొని కూడా యూస్ చేసుచ్చు కొచ్చు ఈ మధ్య పెప్లం టాప్ ట్రెండ్ అయితుంది కదా బాగుంది అది మంచి ఉంది నీట్ గా కుట్టే వాళ్ళు ఉంటే బాగుంట అసలు ఎవ్వరు సరిగ్గా కుట్టారు అంత రాబ్ చేస్త అదే ప్రాబ్లం అయితే ఫస్ట్ మ చెల్ ఇచ్చినాని చెప్పలేదా ఇట్లనే పెప్పలటా ప మమ్మీ శారీ ఒకటింటే అది లేసంగా కుటి ఉద్దామనే శిక్షణం అమ్మా అంత ఖరాబ్ చేసి పెట్టింది ఇట్లు కుట్టింది తెలుసా ఆల్రెడీ క్రాప్ టాప్ గ్లౌజ్ ఇచ్చినాం దా దానికి ఆల్రెడీ క్రాప్ టాప్ ఉండే అది పిన్ని బోటింగ్ లో కుట్టించిింది మస్తుండే అది అదైనా మంచి ఉండే ఇది ఇంకా ఖరాబ్ చేసింది మళ్ళ డిిజైనర్ పీస్కి మ్యాచింగ్ సెంటర్కి కి పోయి ఆ మ్యాచింగ్ సెంటర్ లో ఫోన్ మర తీసుకొని వచ్చినంది ఆ క్లాత్ ని నెట్టట్ దొరికింది ఇది దొరకలే నార్మల్ గా ఆ నెట్వర్క్ లో అతయిైనదని సూపర్ ఉంది తెలుసా అసలు మంచి ఉండే ఇక సషర్ట్ే రాలేదు మనం చిన్నపిిల్లల లంగా లంగా జాకెట్ బ్లౌజ్ ఉండదా ట్లు కొట్టింది ఆ ఇట్లాగ ఉఊడితే మళ్ళ పక్కన పిండి ఉంటది కదా ఆ పిండి పెరిపోతే పిన్ని సజ చేసింది అప్పుడుకప్పుడు బతుకమ్మ రోజే బతుకా పాండ గరుజు ఆ న మంచి గుడుతుది కాకపోతే ఏంటంటే టైం ఉండదు మళ్ళా అంతా మనుష నేదిట్ట కుుట్టతలేదు నార్మల్ గా ఏమైనా ఉంటే కర్జస్ సర అప్పుడు చిన్నప్పుడు మమ్మీ మమ్మీ తగ్జేసి ఇస్తే మా ఫ్రక్స్ కొడుతున్నా కాటన్ ఫ్రక్స్
ఆ
మ స అ చల్దుర్తనే
అ
ఏ బయట మస్తు బాగుస్తుంది
హ
నా లాంగ్ ఫ్రక్ గుుట్ట అదే అనరకలి డ్రెస్ కుర్టింది అదా ఆమె ఆమె త్రీ హండ్రెడ్ తీసుకున్నా ఉం లైనింగ్ మనదే మల్ళా
ఓ
ఆమెదిగాదు కుట్టినందుకి త్రీ హండ్రెడ్ ఈడికన్నా ఆడ బెటర్ గదా ఇడనేమో ఫోర్ హండ్రెడ్ ఇంకా ఆ కన్ లైనింగ్ ఆమేదే హ మళ్ళ లైనింగ్స్ కూడా సపరేట్ ఇచ్చినట్టుంది మామ్మీ పైసలు కావచ్ ఇచ్చినట్టుంది అన్ని కల్పిస్తాం కదా ఒకటేసారి నాలెక్క గుర్తే ఉండదు అన్నోక్కసారి వచ్చేసరికి మనం ఒక థౌసండ్ టూ థౌసండ్ చేస్తాం కా ట్టె ఏం తెలుస్తుందల్లా నాకొక ఫ్రాక్ కుట్టిందన్ లేదా ఇట్లా మమ్మి శారీ తోని ఒక ఫ్రాక్ కుట్టింది వైట్ కలర్ది పీచ్ కలర్ అని
ఉం
అదే అంత ఖరాబ్ చేసింది అంటే ఆ లోపల లైనింగ్ పైన వరకె గు కుట్టింది ప్రిన్సెస్ లానే ఉంది అదేసుకుంటే ఇగప్పు లైనింగ్ పైకుండి ఫ్రాక్ నేను వేరే ఎట్ ఎట్లా మా రిలేటివ్స్ ఇత్తర్ గదా నా సేమ్ ఏజె అంటే సేమే హైట్ ఏజ్ కాదు వాళ్ళకిచ్చేష్ణ నాకు అది ఇప్ బుద్ధయితలేదు కొత్తగా ఫ్రాక్ ఏసుకోలే నాక్ సెట్ అయితలేదు ఆన్ చెప్పి మరియుగాంటుంటది నచ్చినప్పుడు ఎసుకోలేం మనం నేను ఎన్ని సార్లు ఎసుకుందాంమని ట్రై చేసిన్నో అంతా గలీజ్గా ఉంది డీప్గా పెట్టింది మల్ళమె నెక్కు అంత మనం వేసుకో టం ఇగట్ల ఏం చేస్తున్నావ్ మరి
ఉం తింటున్న
ఉహ్మ్ తింటున్నావా వెళ్తారే
ఆలో
ఫ్రైయా
ఉం
నేనెప్పుడు ఆలు ఫ్రై చేసినానంటే ముద్ద ముద్ద అయితై
హహహ
ఊకె పోయి కలుప్త అందుకే
కల్పక్ మళ్ళి కల్పక్పోతే మడ్తాద
ఇగ కల్ కల్పపోతే అదట్లనే మాడి కనీ అదిేకూడా ఒక్కొక్కసారి ఇట్లా ఇట్లా ఫ్రై ఫ్రై అయి తై ఒక్కొక్కసారి అట్లా అయితది నిందెయ్య
జకుగా పద ఇ
ఇంక మరి
ఇకా
ఇంకా టూ వీక్స్ హాలిడేస్ ధర ఈ వీక్ నెక్స్ట్ వీక్
హ
ఇకా టూ వీక్స్
హ ఆ
అ
అయవు ఇట్లా మత్తష ముందు పోటి హలో ఏమైంది ఏమ
ఆహా నువ్వేమో అంటున్నావ అని నేను ఆగిన
స
నేను మాట్లాడుతున్నా కదని అగతం
ఆ ఎత్త వషడక మే
హ
అ సమమా బ
సరతి మరి
హ
హ